హలో ఆ వినిపిస్తుంది
ఉ ఇంట్లో అందరు బాగున్నారా
అందురు బాగున్నారు మీరు బాగున్నారా
పండగేట్టు జరిగింది మొన్న
పండుగ బానే జరిగింది లేట్గా లేసాను
అయ్యా పండగ రోజుకుడ్న
ఆ
మమ్మీ ఆచలే
మా మా మమ్మీ లేదు కదా ఇక్కడ అందుకని
ఓ బ్యాంగ్లుర్ కదా నువ్వు వెళ్ళింది ఓకే ఓకే ఉ
మీరు ఎట్లా చేసుకున్నారు పండగ
నేనే చేసినా ఉగాది పచ్చడి
బా వచ్చిందా ఏమేం వేస్ చేస్తున్నావ్ ఇంతకి
నువ్వే చెప్పే షెడ్ రుజిలని మొన్నంత కోటుకోన్ కోటుకోన్ బెట్ నమ్ కదా
ఆ ఏమి తీపి కారం ఉప్పు ఒగరు పులుపు ఇంకోటి ఏందో మర్చిపోయిన ఒగరు
ఫస్ట్ చింతపని నీళ్ళ వేసిననా దాంట్లో మ్యాంగో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిరొకాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేసిన
హమ్ ఉమ్ అవునులే
అది ఎక్కడా అంటే చిన్న చిన్న చెట్లలో పూత లేదు పెద్ద చెట్లలోనే పూత ఉండేది ఇంకా పెద్ద చెట్లు పైన ఉన్నాయి నేనేం చేసినా మా ఇంటి మిది పైనకి ఎక్కి రేకులేక్కి పోయి పీకొచ్చుకొని వేసిన సిగ్నల్ పైన
ఎహే పో హలో అ అ ఆ వచ్చింది వచ్చింది వచ్చింద్ చెప్పు
మా ఇంటి మిది పైన నుంచి రేకులు ఈ రేకుల ఎక్కి ఇంకో రేకులెక్కి తీసుకొచ్చి ఆసిన
నువ్వే ఎక్కినవా
ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో ఈ ఎక్క ఎప్పుడైనా ఈ రేకు లెక్కి ఆ మిదిపేకి పోవాలని ఉండేది లే
ఆ
వెళ్ళిపోయినా లాస్ట్ కి మా అమ్మ పడింటే అంట్ర మాన్న పడింటే చెయ్యకాలో ఇరిగింటుంది. అయినా మాకు మా బ్లడ్ లోనే ఉంది లేదు ధైర్యంగా ఇట్లా పనులు చేయడంలో అని
ఆ ఓహ్ రాయబ్బ
కామిడిలే ఇంకా ఆరోజు మా అన్న ఓ
ఆ నేను చుతుననే ఆడుకోదర ట్ పోయినవ్
హ మదన్పల్లి జాతరకి బోయినై
ఏది కటేరమ్మజాతరకేనా
కాదు
హ
అయ్యో అమ్మవారి పేరు కూడా గుర్తులే నాకు
ఎహ్
కాటేరమ్మ వచ్చి నేను నీకు రీల్ పెట్టిండేది.
ఆ
అది ముగ్గురు పెట్టినాను ఆ రీలు
నేను అది ఎంత ఫుల్ చూడలేదు ఎందో చెప్తుంది మళ్ళీ చూద్దాంలే అనుకొని ఇంకా అసలు ఎప్పుడు నువ్వు చెప్పినా చూస్తే మన క్లాస్ అబ్బాయి ఉన్నాడు దాంట్లో బాగా పోయినాడు యాడనే అది అసలు మన మదనపల్లిలోన
ఎమో నాకూడా తెలీదు అకింగ్ మే ఎక్కరికి పెట్టింటే వాడు ఆ పోదామా అంట ఏం పర్లే ఎప్పుడు పోదామా పోదామానే నాంటి నేను దానికి కాదు పెట్టింది మన క్లాస్ అబ్బాయి ఉన్నాడు చూడు అందు పెట్టినాను అంటే ఓ నిజంగానే అక్కడ అది జరుగు తుందంటా పోదాం లే అని పెట్టినాడు ఆ సరే లే అని పెట్టినా
నిజంగానే జరుగుతుందాప్పుదాం లే అయితే ఏముంది ఒక మూడుపు కట్టి
ఆ అంతే
హమ్
ఎప్పుడోస్త రింగ
న్నుందే రేప్ స్టార్ట్ అయితా
మ్ నాకు రెండ్రోజులకి అటెండెన్స్ ఏపి అయితే
రెండ్రోజుల కి మనం పోయినప్పుడు ఎం కూడా ఏదన్నా లెటర్ పెడుతాం ఏదన్నా డెకరేషన్ టీం కన్నా త
ఆ అదే బెస్టు నిజంగా
ఎట్లా ఆనంద్ క్లాస్కు పోకోడదు
అవును అదెందోకటి ఉంది అద్
ఇది ఒ మండే ఒక్కటైపోతే
నన్నే అడుగుతాడేమో నకు తెల్సి మండే
ఏం గుర్తుండద్లేనే ఒక బ్యాచైపోయింది సార్ అని చెప్తే అయి పే. మన మోన్నప్పులే ఏమేవ్ అటు పోను బనే క్లాస్కి పోను నేను లైబ్రరీకన్న పోతా
ఆయన మార్కులేస్కుంటాడు బ్యాచ్ నెంబర్లు రాస్కున్నాడు మావి
బ సోదిలేనే యాక్చువల్గా ఆ రోజు వెనస్డే తీసుకుంటా అన్నాడు తీస్కున్నాడా మనం పోయినామా అసలు కాలేజ్కి కాలేజ్కే పోలే ఆ అందరింటికి పోయినారు ఎల్లేస ఏళ్ళొచ్చినావ ఆప్సెం బడిందా హాలో
కోమేలి లెటర్ ఏదైనా పెట్టుకునింటే బాగుందనిపించే.
అవునే అసలు వర్బల్కి టీవి వాళ్ళు కూడా పెట్టుకున్నారు మనమే పెట్టుకు.
నేను చెప్పినా నికు అదే పనిగా ఫోన్ చేసి చెప్పినా నీకు
ఇంక ఏం చేస్తామే మనం ఎడి టీడీ ఒక్క రెండు నిమ్షాలు మనకి చెప్పింన్నా ఎడిట్ చేస్కునింటాం మా మనము.
హూ మ్
కదా మళ్ నేను చెప్దాం అనుకున్న దాన్ని డెలీట్ చేయమని ఎడిట్ చేసి మళ్ళీ మారోళ్నెంబర్కు పెడ్తాం అది పోతే అట్నై సంతకుపోతుండే గద
హూ మ్
ఏమొ ఇంగ సర్లే ఇంగ బస్లో ఉన్నాం ఏంది అందరినడగల మళ్ళేడిట్ చేయాలంటే సర్లే అని ఇంకా నేను ఓదిలేసినా ఆ లోహత వాళ్ళ వల్లనే లేనే ఎడిట్ చేయాలంటే భయమేస్తది ఏచ్చుల్ మొకంది ఆడు బోతో హెచ్ఒడి సర్ దగ్గరికి పోతే అది ఇదనే ఏమైంది ఏం పీకలేరు వాళ్ళు.
మొత్తానికి. అందరు క్లాస్ మొత్తం పెట్టరు పర్మిషన్
టంటే ఆర్ సిక్స్ అయితే ఇంగా హండ్రెడ్ పర్సెంట్
నాకదే షాక్ ఆ రోజు గ్రూప్ ప్లో తక్కువుండే వాళ్ళు ఏమో ఆ ఎల్లా దొడ్కపోయింటుంది ఆ రోజు గ్రూప్ ప్లో తక్ ఉండే వాళ్ళు మెసేజ్ పెట్టమంటే నిట్లా మూడు క్లాసులకి నాకు తగ్గింది ఏపీ అంట
ఏపి యొచ్చుమోక్కల్క్ ఆషుండలి మరి అత్యాశనా
యి ఆ పాపన్ చూసి ఇంకో వసంత
మ్మ్ వసంత హదేగద కాదే నేను వచ్చేప్పుడు వర్షంలో గంట సేపు తడిచిపోయినా నే వర్షంలో నా నైట్ చలికి వొనుకు వచ్చింది ఎ ట్లనే ఉమ్ గంట సేపు రాపిడో కూడా బుక్ కవ్వలేదు మా అన్న రాడానికి లేదు స్ట్రక్ అయిపోయినాడు ఉమ్ వచన్నా మళ్ళీ వచ్చినాడు వర్షం తగ్గినాక వచ్చినాడు మా అన్న వర్షం తగ్గేంత వరకు వర్షంలో తడిచినా
కాదు ఇడ్ నుంచి ఎట్లా పోయినవు చెప్పు
పస్స
అదే ఆర్టిసీ బస్స్ అ లేక అ
ఆ అదే అదే అదే టిన్ ఫ్యాక్టరీలో దిగిననే యాక్చువల్ గా టిన్ ఫ్యాక్టరీ లో దిగలేదు ఏదో కొంచం దానికంటే ముందు స్టాప్ లో దిగినం బాక్స్ లో పెట్టి ఆడు దిగితే ఆనుంచి మెట్ టీన్ ఫ్యాక్టరీకి వచ్చి టీన్ ఫ్యాక్టరీ లో ఫై హండ్రెడ్ డి బస్ ఎక్కు చ్చి ఇక్కడ సిల్క్ బోర్డ్ లో దిగిన
మ్ హు
ఉమ్ ఆ నుంచి ఇడికి వచ్చేసరికి గంటనే గంటన్నర్ టికెట్ ఈ నుంచి ఇడికి థర్టీ
అ
అది టూఫిఫ్టీ
ఉమ్ ఇక్కనుంచి బెంగళూరుకి టూ ఫిఫ్టీనా మ్ హు ఎవరో ఏదో డైలాగ్ చెప్పినారు బెంగళూరు లాస్ట్ పాయింట్ వరకు మన ఆధార్ బస్సు లో బోయి ఆనుంచి నేను వేరే బస్ ఎక్కుత అని
తిట్టిచ్చుకని తిటిచ్చుకొని పెట్టిన అండి మారినందుకు
ఉమ్
ఫ్రీ టైమ్ లో అయితే అట్లా చూసుకొని రావచ్చుగ అడ వరకు ఫ్రీ బస్ ఉంద అక్కడ కనీ ఏం చేస్తావ్ లే ఏవ్ ఇంక ఎంత సేపె అవును మీ చెల్ల ఏం చేస్తుంది మ్ హు మందరికి ఇంకా హాలిడేస్ అయిపోతయ ఇంకా రేప్ పటత ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయని వచ్చిందా ఆహా ఓకే క్లిప్స్ కూడ పెట్టినా హెయిర్ కి హేయిట్లు నేరుస్ ఆ గు హెడ్ బాత్ చేయ్యాలనా రెండోవద హెడ్ బాత్ అసలు గుడిక్ బోదాం అనుకున్నామె టెక్కి గణష్ వస్తార్ జుడు ఇంస్టాగ్రామ్ లో
ఉమ్
అక్కడ పోదామనుకున్నాము లేట్ లేటుగా లేసినాం అందారం టెన్ థర్టీకి లేసినాం సాయంత్రం పోతాం అక్కడికి ఇయే కోర్మంగ్లాలో ఉందంట ఆ అడికిపోయి ఇంకా అక్కడ త్వరగా అయిపోతే వెంక్ టేశ్వస్వామి గుడి దగ్గర్లో ఉంటే పోయేసి వస్తాం
ఉమ్ పోయెసి రండి
ఆ
ఏ ఏంటో ఇప్పుడు ఎండే రాట్లే వాన్ పడే మార్గ ఉంది ఇడా
ఇక్కడ ఫుల్ ఎండ వస్తుందే అమ్మా
పీజీ అంతా నువ్వేనా పీజీ అంత అయితే నువ్వే ఆడిస్తానవా
కొందర్ ఇంటికి పోయినారే ఎవరు లేదు ఆ ఫుడ్ అది పోయి మీద పెట్టి చేస్తున్నారు కదా గ్యాస్ షార్టేజ్ వల్ల బాగా ఇబ్బంది దేని గురించే
అదే ఉమ్ ఎందుకు గ్యాస్ ఆపేసినారు
ఆ తెలుసు అదే వాళ్ళ వార్ జరుగుతుంది కదా ఇస్రాయిల్ వల్దీ అక్కడి నుంచే కదా గ్యాస్ ఎక్స్పోర్ట్ అయ్యేది వాళ్ళే ఆహా లేదు
అయితే మనం గ్యాస్
గ్యాస్ అది ఒక్కటి తక్కువ అయ్యింది పెట్టుకుందాలే ఎ మన టెన్ మినిట్స్ అయిపోయిందా ఇంగ కాల్ కట్ చేయి అ మళ్ళీ